మస్కారం
హలో
హలో వినపడుతుందా అండి నమస్కారం అండి
ఆ నమస్కారం అండి. భోంచేస్ సామండి మీరు భోంచేసారా అండి
ఆ భోంచేశామండి ఎక్కడున్నారండి
డి
అవునండి
అవునండి మీరెక్కడ ఉన్నారండి
నేను కూడా ఇంట్లోనే ఉన్నానండి
అవునండి ఆరోగ్యం అంతా బాగుందా అండి మీకి
ఆ బాగుందండి మీకండి
ఆ మాకు బాగుందండి
అంటే మీ నుంచి నేను కొంత సమయం కేటాయించవచ్చా అండి
తప్పకుండా కేటాయించొచ్చండి
అంటే మీరు మాకు కొంచెం సమాచారం అందజేస్తారా అండి అంటే కుటుంబం పట్ల ఎలా ఉండాలి, కుటుంబాలు అంటే ఏమిటి ఎలా
అవునండి ఫ్యామిలీ గురించ అండి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి
చెప్పండండి కుటుంబాలు అనగా ఏమిటండి. మనకు మొదటిగా గుర్తుకొచ్చేది
అంటే కుటుంబంలో అంటే మనకు ఫ్యామిలీలో మనకి మన అమ్మ, నాన్న ఆ తమ్ముడు ఆ చెల్లి అలాగ గుర్తొస్తారండి వాళ్ళే గుర్తొస్తారండి మెయిన్ అమ్మ నాన్న గుర్తొస్తారండి అవునండి అంటే మీకు కుటుంబం అనగానే ఫ్యామిలీ అనగానే మీకు ఏం గుర్తొచ్చిందండి
అంటే మన భారతదేశంలో భారతదేశంలో ఇ విభజించిన ఫ్యామిలీస్ అంటే టూ టైప్ అండి అంటే జాయింట్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ అండి
అవునండి
అంటే స్మాల్ ఫ్యామిలీ అంటే నలుగురు లేదా ఐదు మంది ఉంటారు కదండి అంటే లైక్ అమ్మ నాన్న అక్క తమ్ముడు లేదా అన్న అక్క అలా.
అవునండి
అలా ఉండేవారిని స్మాల్ ఫ్యామిలీ అంటారండి.
అ అండి
ఇంకా జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద కుటుంబం అండి అది. గ పది హేను పదహారు మంది అలా ఉంటారు కదండి.
అవునండి.
కుటుంబాలని మనము జాయింట్ ఫ్యామిలీ అంటాంమండి అంటే అమ్మమ్మ నాయనమ్మ చిన్నాన్నా మన నాన్న పెద్ద నాన్న. అంటే వాళ్ళ భార్యలు వాళ్ళ కొడుకులు ఆ అలా ఉంటారు కదండి ఆ వాళ్ళని మనము జాయింట్ ఫ్యామిలీగా విభజిస్తామండి.
అవునండి
మీది ఏ. ఫ్యామిలీ అండి అందులో.
మాది వచ్చేసి స్మాల్ ఫ్యామిలీ నే అండి మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ మా నాన్న నేను. మా తమ్ముడు ఉంటామండి. మా తాతయ్య గుడ ఉంటామండి మీరు మీది జాయింట్ ఫ్యామిలీనా స్మాల్ ఫ్యామిలీనా అండి మీది.
స్మాల్ ఫ్యామిలీ అండి మాది
అండి మీ కుటుంబంలో ఎవరెవరు ఉం రండి
అంటే మా కుటుంబంలో అమ్మ నాన్న అన్న నేను అంటే నలుగురు ఉంటామండి
అవునా అండి. అంటే మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే మీ పరిసరాల్లో ఎవరన్నా జాయింట్ ఫ్యామిలీ గాని ఎక్కడైనా చూసార అండి మీ ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీ ఆ మీ స్ట్రీట్ లో ఎవరైనా వాళ్ళ ఎలా ఉంటారండి వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ
ఉన్నారండి జాయింట్ ఫ్యామిలీ అయితే మన మా పరిసరాల్లో చాలా మట్టుకున్నారండి.
అవునా అండి వాళ్ళ గురించి ఏమన్నా చెప్పగలరాండి మీరు వాళ్ళ ప్రేమ అనురాగాలు ఎలా ఉం అయ్య
ఆ చెప్తానండి తప్పనీ సరిగా చెప్ ప్తానండి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకర్ ఒకరి మీద ఒకరు చానా నమ్మకంతో ఉంటారండి
అవునండి
అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటార్గా అండి అవ్వా తాత అలా
అవునండి అవునండి పెద్దవాళ్ళు
ఆ వాళ్ళిద్దరు రెండు ఇంటికి పిల్లర్స్ లాగ ఉంటారండి
అవునండి ఏదైనా కష్టంలో వచ్చినా నష్ట ష్టంలో వచ్చిన వాళ్ళే ముందుండి వాళ్ళ ఫ్యామిలీని వెనకేసుకొని వస్తారండి
అవునండి పైన ఉన్న స్లాబ్ని కూల్నివకుండా ఉండడానికి వాళ్ళిద్దరు పిల్లర్స్లా ఉంటారండి
అవునండి
ఇంకా ఒకరి మీద ఒకరు నమ్మకం ఉం ఉంటుందండి వాళ్ళకి అంటే చిన్నవాడు ఏమన్నా తప్పు చేయడం తప్పుడు మార్గంలో వెళ్ళడం
అవునండి
అలా ఏమి అలా ఏమైనా చేస్తే వాళ్ళు కూడా ఆ పెద్దవాళ్ళు కూడా ఆ చిన్న చిన్నవాడు చిన్న పిల్లని అంటే చిన్నగా ఉంటారుండి చిన్న వయసులో
అవునండి
వాళ్ళని బాగా చెప్పడం ఇలా ఇలా చెయకూడదు ఇలా చెయ్యాలి అంటే తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు మనం ఎప్పుడు అని కొంచంచెం ప్రోత్సహిస్తారండి
అవునండి
అలానే ఇంకా వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఒకరికి ఆపద వస్తే అందరుూ కలిసి కట్టుగా ఉంటారంండి ఆ ఫ్యామిలీలో
అవునండి
వారిని ఇంకా అలా ఉంటారండి మీరండి మీరు ఎక్కడన్నా చూసారా అండి అలా ఫ్యామిలీస్ని
ఆ నేను చూసానండి జాయింట్ ఫ్యామిలీస్ ని మా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోనే ఉన్నారు
అవునండి
అవునండి వాళ్ళు మా పల్లెటూరులో ఉన్నారంండి మా మా దగ్గర ఉండే పల్లెటూరు అండి మాది
అంటే వాళ్ళి ఇంటికి మీరు ఎప్పుడన్నా వెళ్ళారా అండి
ఆ పోయినానండి
అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందండి
ఉంటుందండి అలాంటి ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయాలని మనకి చ నాకు చాలా ఆశ ఉందండి ప్రతి ఒక్కరికి ఉంటుందండి అలా అంటి ఆశ కంటే బాగా చూసుకుంటారు ఎక్కువ ట అంటే బోర్ అనేది కొ ట దండి మన కి అలాంటి ఫ్యామిలీస్ తో ఉండడం వల్ల టైం అనేది ఈజీ గా గడిసి పోతుంది మనం ఎక్కువ ఆ పిల్లవాళ్ళతో బాగా ఆడుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి అంతా ఉంటారు ఏదైనా సమస్య వచ్చినా మనక్ కీ అంతా ఉన్నారనే ఎక్కువ నమ్మకం ఉన్ టుందండి మనకి మన ఎక్కడన్నా ఇంతమంది ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అని
అవునండి అంటే తాతమ్మ అమ్మ తాతయ్య అమ్మమ్మ గారు చెప్పే కథల్
అవును అప్పుడు అయి చిన్నప్పుడు అసలు వాళ్ళ కథలు వాళ్ళ వాళ్ళ తో కబూర్లు పెట్టుకో పెట్టుకోకపోతే అసలు నిద్ర అనేది రాకపోతాండే అండి వాళ్ళతో టైం అనేది ఎక్కువ ఆ చిల్లు హుడ్లే ఎక్కువ అంటే వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాంటి అండి నైట్ టై నైట్ టైమ్స్ వాళ్ళతో వాళ్ వాళ్ళు వాళ్ళు స్టో వాళ్ళు చెప్పే స్టోరీస్ కానివ్వండి చాలా బా చాలా మెమొరబుల్ గా ఉంటాయండి అవి మీకు అలాగా ఏవైనా మెమొరబుల్ గా ఉన్నాయ అండి మీ తాతయ్య ఆ వాళ్ళతో గడిపిన మూమెన్ ట్స్ మాతో ఏమన్నా చెప్పగలరా అండి
ఆ తప్పకుండా చెప్పగలనండి అంటే నే మా బ్యా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఇలా మీరు చెప్పినట్లనే ఒక పెద్ద ఫ్యామిలీ ఉందండి జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి కట్ ట్టుగా ఉంటారండి ఆ ఫ్యామిలీలో ఆ ఊరికి ఆ ఊరు పల్లెటూరండి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊరుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాతావరణం వాళ్ళు చేసే పనులు అంటే ఊరు వాళ్ళు అంతా ఏకమైతారండి అ
ఆ అవునండి
అవుర్ రి వాళ్లు అంతరికీ మనము బంధుత్వంతో పిల్చవ చండి అంటే మామ మామ బా బయ్ అలా పిల్చవచ్చండి బాగా బంధుత్వంతో పేరు పెట్టి పిల్చకుండా వాళ్ళు కూడా మనకి బాగా బాగా చెప్తారండి అంటే పెద్ద మాటలు అంటే పెద్దయి నుంచి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఇంకా నైట్ అవ్వగా కానీ ఇంకా నానమ్మ నానమ్మ దగ్గరకి వెళ్తామండి బాగా వెళ్ళి అక్కడ నానమ్మతోనే భోజనం చేస్తామండి భోజనం చేసేటప్పుడు వాళ్ళు మాకు చాలా రకమైన అంటే ఫాస్ట్ ల జరిగిండేవి ఇన్సిడెంట్లు వాళ్ళు ఒక కథలాగా బాగా మార్చుకొని మాకి చెప్తారండి బాగా
అవునండి
ఆప్ ఇప్పుడు మనం కూడా గ్రహిస్తామండి అంటే ఇలా ఉండాలి సమాజంలో అలా ఆ ప్రజలతో ఎలా ప్రవర్తించాలో కూడా వాళ్ళు మాకు బాగా చెప్తారండి
అవునండి అంటే ఎక్కువ మెయిన్ ఊ స్మాల్ ఫ్యామిలీసు ఏ ఎలాంటి అంటే పల్లెటూరులో ఉంటారా లేకుంటే
అంటే సిటీస్ లోనే ఎక్కువ ఉంటారండి
అవునండి జాయింట్ ఫ్యామిలీస్ అండి
అంటే పల్లెటూరులోనే ఎక్కువగా ఉంటారండి
అవునండి మీకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టమా లేకుంటే స్మాల్ ఫ్యామిలీ అంటే ఇష్టం అండి
జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఇష్టం అండి
అవునండి
మీ కండి
నాకు జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఇష్టం అండి
ఎ
అవునండి అంటే చాలా మనకి చెప్పాలి కదండి మనకి అసలు టైం అనేది బోర్ కొట్టదు టైం అనేది తెలీదండి టె ఇంట్లో వాళ్ళంతా బాగా చ పిల్లలతో చాలా కలగా ఉంటుందంటడి ఇండ్లం తా
అవునం
అవునండి పిల్లావాళ్ళతో, పెద్దవాళ్ళతో అనేది చానా బాగుంటుందండి.
అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పల్లెటూరు కదండి.
అవునండి. పల్లెటూరే అండి పల్లెటూరు లో ఇంకా వచ్చేస్ సి ఇంకా అంతా బంధువులే అండి ఊరంతా మనకి మనము ఆ అంత బంధువులులాగే ఉంటామండి. ఓ సొంతూర్ లో అవునండి. పేరుతో పిలుసుకున్నా బంధుత్వంతో పిలుస్తామండి. మామయ్య పెద్ద ఆ అలాగా అంటే ఆ పెద్ద నాన్న అలాగా పిలిస్తామండి.
అవునండి. వాళ్ళు కూడా మనకి అలానే రెస్
అవునండి. వాళ్ళు కూడా మనని అల్లుడు అని పిల్చడము వాళ్ళ కూడా అలాగే చాలా బాగుంటుందండి. అయ్యాలాగా
అంటే వాళ్ళు కూడా మనకి సిటీస్ ఇట్ల ఎక్కువ గొడవ చేయడం
అవునండి. సిటీస్ కల్చర్ వేరే అండి. ఎక్కనైనా ఈ ఫ్లాట్లు ఈ పక్కన ఫ్లాట్ లో ఉన్న రూమ్ లో ఉండే వాళ్ళు ఏం జరుగుతున్నాయి. అన్నది కూడా తెలిసందండి. టౌన్ లో అయితే
అవునండి. అంటే ఏమన్నా కొంచెం ఏమన్నా కొంచెం చిన్న పెళ్లి జ తెగినా కూడా ఊరి వాళ్ళంతా ఏకమైయి చేస్తారండి. పెళ్లి మా కూతరే మా కొడుకే అన్నట్
అవునండి అవునండి
అక్కడ చాలా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి.
అవునండి.
అంటే మీరు ఎప్పుడన్నా ఇలా జాయింట్ ఫ్యామిలీస్ తో ఊరంతా కలిసి పెళ్లి చేసిన ఎప్పుడన్నా ఇన్సిడెంట్ చూసారండి.
వేడుకాంగా చేస్తారు. వాళ్ళ పెళ్లి కొడుకుని పెళ్ళి కూతురిని ఊరేగింపు చేస్తారు. బాగుంటుందండి. ఆ అంతా పెళ్ళికి వచ్చారు. మన బంధు మన దూరపు బంధువులు దగ్గర బంధువులు అంతా పెళ్ళికి వస్తారు. బాగా వాళ్ళ టైమ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళ వాళ్ళు మన వాళ్ళని బాగా పలకరిస్తారండి.
అవునండి.
అవునండి.
ధన్యవాదాలండి. మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసి అందుకు
ఆ ధన్యవాదాలండి మీరు కూడా మీకు తోచ్చిన సమాచారాన్ని నాకు అందించ అందజేసినందుకు